నమస్కారం అండి
శుభోదయం అండి
శుభోదయం మీకు కూడ
ఉ
ఎప్పుడైన పడవలో ప్రయాణం చేసార మీరు
ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు
అంటే ఎప్పుడు రొటీన్గా అడగడం కన్నా బస్సు లో ట్రైన్ లో చేస్తుంటారు
అస్ హు
చేయలేద
చేయలేదండి నేను కొన్ని ఇంకా చేయలా చేస్తా మీకు చెప్తానండి
కానీ జాగ్రత్తగ వర్షాలు తక్కువ ఉన్నప్పుడు చేయండి
ఉ
ఉ అవును విజయవాడలో ఇది వండర్ లా ఉందా
తెలిదండి వండర్లా అంటే ఏంటో
వండర్లా అంటే అదే ఈ ఎగ్జిబిషన్ చేస్తారు కదా.
ఆ భవనీ ఐలాండ్ లోనే ఉండిద్ది కానీ ఒకసారి కూడా ఎళ్ళలా.
భవాని ట్రేడ్ ఫేర్ వాల్లా.
హ్
ఏ ఏది?
భవానీ ఐలాండ్ అని ఉండిద్ది కానీ ఒకసారి కూడా వెళ్ళ లేదండి.
అంటే ఐలాండ్స్లో ఏముంటయండి?
ఉ గంతే అంతవరకే తెలుసు.
అంటే ఇట్లా ఎగ్జిబిషన్లో ఉంటాయి అవి ఉంటాయా.
హ్
ఎగ్జిబిషన్లో రైడ్స్ ఉంటాయి కదా.
ఉ
అలాంటివి ఉంటాయా అక్కడ? తెలీదా.
అర్థం కాలేదండి.
మామూలుగా ఎగ్జిబిషన్ లో రైడ్స్ చేస్తారు కదా రైడ్. జైంట్ వీలు, కొలంబస్ అని
ఆ అంటే భవానే అంటే ఇటు భవానీపురంలో పెట్టారు. మొన్నా అటెల్లా తర్వాత రాజీవ్ గాంధీ పార్క్లో పెట్టారు.
ఇయర్లీ పెట్టుకుంటారు కదా వాళ్ళు. హ్
హ్
సంవత్సరం సంవత్సరం పెడుతుంటారు కదా.
ఆ
మరి ఎప్పుడు ఎళ్ళలేదా చిన్నప్పటి నుంచి.
ఎల్లలా.
భయమా మీకు అవి ఎక్కి తిరగాలంటే?
అలాని కాదు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు నాకు. పేరెంట్స్ ఏమో ఎవరి వర్క్ లో వాళ్ళు ఉంటరు, ఎళ్తే ఇంకా నేను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎళ్ళాలి ఎప్పుడు ఎళ్ళట్టే ఇంకా మేమిద్దరం అలా అనుకోలేదు అంతే. అనుకొని ఉండుంటే మేబి వెళ్ళే వాళ్ళం ఏమో.
ఓకే అంటే ఆ థాట్ రాలేదు మీకు ఎప్పుడు టైం దొరికితే రీల్స్ చేద్దాము ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా మీరు ఆ జోన్ దాటి బయట ఎప్పుడు రావాలి.
ఉమ్ అంటే అంతుండదండి. ఈ రీల్స్ అంటే ఏముంది ఒక థర్టీ మినిట్స్ లో అయిపేయిద్దేమో.
హ్మ్
ఉ అది కూడా రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలుసా మేము.
హ్
నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసాం.
ఈరోజా?
అప్పుడు సండే నైట్.
ఆహా ఓకే నైట్లో చేసినట్టు బావీ
మ్ నైట్ చేసం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
ఇంక ఏంది చెప్పాలండి ఏదో చెప్దాం అనుకున్నా మీకు అదే చెప్తాన్ చెప్తాం చెప్తాం చెప్తాం అనుకొని మర్చిపోయా అంటే ఏదో మాట్లాడతా ఆ మెన్షన్ చేసది
ఓకే ఓకే చూస్తానండి. అదే ఇ స్టోరీ పెట్టి దానికి మెన్షన్ చేసారా?
ఆ స్టోరీ పెట్టి మెన్షన్ చేసా.
ఓకే.
చూడండి.
చూస్తాను. ఇప్పుడే చూసేయలా
ఆహా అలా అని కాదు తర్వాత అయిన మెన్షన్ చేయండి పర్లేదు.
సరే నేన్ చెప్పాన్ కదా మెన్షన్ చేస్తే నాకు ముందే ఆ అమ్మాయిలన్నా కనీ వీళ్లెక్కువ మా ఫ్రెండ్స్ నస పెట్టేస్తా ఉంటారు. ఎవరా అమ్మాయి అంటే ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఏమైందంటే
మ్ ఏమన్న అంటే కాదులెండి ఫ్రెండ్ అన్ చెప్ పండి మ్
కాకినాడ అమ్మాయి ఒక అమ్మాయి గణేశ్వరి అనేసి రీల్స్ చేస్తా ఉంటుంది. తనా నేన్ ఫాలో అవుతాను అంటే ఎట్లంటే తనూ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి చేస్తారు. కొన్ని వీడియోస్ పన్నీ వీడియోస్లా చేస్తారు. సో అవి చేస్తా అండి ఒక్ మధ్య మధ్యలో కాలేజ్ జాయిన్ అయినాక ఇట్లా కొన్ని రీల్స్ వస్ సాంగ్స్ రీల్స్ అవి చేసింది అందులో ఒక రెండు మూడు సాంగ్స్ నాకు బాగా నచ్ చ్చీ ఒక వారంలో వరుసగా అమ్మాయి స్టోరీసే పెడ్తా వచ్చి నేన్ ఇన్స్టాలో
మ్ మ్
ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్కీ అంటే అదీ స్టోరీ చూస్తే ఎట్లుంటుందంటే మాముూల్గ మనక్ తెల్సిన వాళ్ళు రీల్ జే పెడ్తే మన
ఫస్టే ఏం కాద్ ఒకసార్ చేయండి మెన్షన్ చేసా కే ఏం చేస్తాదో చూద్దాం.
చూద్దాం.
ఓయ్ చెప్పు ఏదన్ అడిగారనుకో ఫ్రెండ్ అన్ చెప్పండి నమ్మితే ఆ లిస్టు అదే నమ్మితె ఇప్పుడ్ నమ్మినంత మాత్రాన మనకున్న రిలేష ఫ్రెండ్షిప్ అనేది పోదు నమ్మక నమ్మకపోయినా ఫ్రెండ్షిప్ అనేది పోదు కదా ఎలాగైన ఉండిద్ది.
ఉంటుందీ అలా అని గాదు.
అలాంటప్పుడ్ ఇంక నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి.
ఆళ్ళు కావాలని కొంతమంది ఒకసార అంటే గట్టిగా చెప్పానంటే టారు లేదంటే నా ఆట పట్టిస్తారు ఇట్లా అప్పుడు అమ్మిది స్టోరీ పెట్టినప్పుడు కూడా ఇదేలాగా ఆ ఎవరు ఏమి ఏమి ఖచ్చితంగా చూపి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసి చూపి అంటే ఓపెన్ చేసి చూపించేంత వరకు నమ్మలేదు తన ఫాలోయర్స్ చూసి
ఉహు
అలా అంటారు
అంతేలేండి
అసల ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లేనోళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ లో
ఉహు
ఉహు వాళ్ళయితే అసలు వాళ్ళకైతే ఉండే వాళ్ళు లేని వాళ్ళకి స్క్రీన్ షాట్స్ తీసి మరి పెట్ నారు ఇలా మౌలీ వాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్ అనేసి
ఊ
ఏమైనా పెళ్లి చేసుకోపోతాడంట అనేసి గ్రూప్లో అంతా పెట్టేసినారు.
ఉ
ఉ నేను ఇంకా అవును వచ్చేసేయండి మండపం కూడా మాట్లాడాను అని చెప్పి ఆ ఏది ఉ గుజరాత్ లో మాట్లాడాము వాళ్ళది గుజరాత్. మ్యారేజ్ అంతా పిలుస్తాను వచ్చేసేయండి అంటే ఇంగా అప్పుడు ఇంక నేను కిన్నలగా మాట్లాడేసరికి వాళ్ళకి అర్ధమయ్యింది
ఊ
పోస్ట్ చేస్తానులేండి అయితే మరి
పోస్టింగ్ కాదు స్టోరినే పెట్టింది పోస్ట్ పడదు ఇంక ఉంటా కొలబ్రెడ్ జేసే నీ ఫ్రెండ్స్ సచ్చిపోరు
ఆ స్టోరీ అయినా కానీ పోస్టింగ్ స్టోరీ అప్లోడింగ్ చేస్తాం.
ఊ ఇంకా రండి మరి
ఉ
లెగుస్తారా మార్నింగ్
లెగుస్తాననె అనుకుంటున్నా బయటపడుకుంటాను కాబట్టి అంటే మీ నేను ఉంటాండ షిఫ్ట్ పెంట్ హౌస్ అండీ
ఉహు
సా రూం కి గేట్ పెట్టేసి గేట్ ఏసి బయట ఇక్కడ వరండాలో పడు వుంటాను బయట చల్లగా పొద్దున సూర్యుడు వచ్చినప్పుడు ఏంటన్ టే సిక్స్ థర్టీ నుంచి సూర్యుడు ఇంకా ముఖం పైన పడుతూ ఉంటాడు
ఉ
సిక్స్ థర్టీ నుండి సెవెన్ దాకా ఒక ఒక టైప్ ఆఫ్ నరకం ఉంటాది. దాని నిద్ర చెడు కొడతా ఉంటాడు సూర్యుడు
తనవి పడుకోండి
ఆ
తర్వాత ఇంట్లోకి వెళ్ళి పడుకోండి ఏమైంది
తర్వాత వెళ్ళి పడుకుంటాను కానీ అదే ఒకసారి డిస్టర్బ్ అయితే మరి ఆ స్లీప్ అనేది అలానే కంటిన్యూ కాదు ఆఎ ట నో లోపలికి వెళ్ళి పడుకుంట అలావిడ చేస్తాననమాట ఒక్కొక్కసారి సండేస్ అయితే అదే చేస్తాను లోపలికి పోయి పడుకొనినెస్తాను ఇంకా ఈ వీక్డేస్లో ఏంటంటే వర్క్ బిన్నె వెళ్తే బిన్నె వచ్చేయొచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రూమ్లో ఉండొచ్చు నైటైము ఒగ వన్ అవర్ వెళ్లి ఈవినింగ్ వచ్చి చూసుకోవచ్చు అదే పొద్దున్న పడుకున్నానంటే ఇంకా మధ్యాహ్నం ఎండల్లో తిరుక్కోవాలి
అ
అందుకనేసి అది ఆలోచించి
మా స్కూల్ ఫ్రెండ్దొక అబ్బాయిది బర్త్ డే అండి అంటే మా క్లాస్మేటే నిన్నే ఐ మీన్ ఈరోజు అంటే అంటే నిన్న నిన్న ఇవన్నది దాటిపోయిందిగా
ఉమ్
ఆ ఇప్పుడే చూసుకో లేదండి ఇప్పుడే చూసుకున్న స్టోరీ
బిలేటెడ్ విషెస్ సేసేయండి
ఏం బాగోదులేండి
ఏంలే పట్టించుకోరు మీ గురించి తెలుసు గదా షాప్లో వర్క్ చేస్తారని ఏంగాదు పట్టించుకొరు
అందరికి ఇంతేలేండి ప్రతి ఒక్కరికి ఇంతే డబ్బు తప్పు కొట్టుకని చెప్పను నేను నేను అసలు నేను ఎవరితో మాట్లాడట్లేదండి మా టెన్త్ బ్యాచ్ లో ఇద్దరితో ఇద్దరితో కాంటాక్ట్ లో ఉన్నా అంతే
ఓకే
అందరి ఇన్స్టాలు ఉన్నాయి గానీ బేల
అ
మాట్లాడి ఏం చేయను అన్నట్టు ఉండి పోత
ఉమ్
ఉమ్
అయినా బిలేటెడ్ విషెస్ అనేసి ఒక విష్ సేసేయండి ఏమంటే పూర్తిగా విస్ చేయకుండా ఉన్నింది అనే దానికన్నా మొత్తానికి చేసింది అనే ఒక రియలైజేషన్ అవుతాడు కదా
మ్ అదే నిజమే
రీజన్ అయితే ఏదన్నా చెప్పుకోవచ్చు ఇంట్లో కొంచెం వర్క్స్ ఉన్నాయి ఫోన్ చూడలేదు
ఉమ్
ఫోన్ యూజ్ చేయలేదు ఈరోజంతా అనేసి అట్లా కూడా చెప్పుకోవచ్చు
ఉ ఇగెంటండి మరి
చెప్పాలి మీకు నిద్ర రాలేదా లేదంటే నేను మాట్లాడుతున్నానని ఇంకా నిద్రనీ తట్టుకొని మాట్లాడు
రావట్ల విష్ యూ మెనీ మోర్ హ్యాపీ. రిలేటెడె వర్త్ రేగ బాగా బిలేటెడ్ హ్యాపీబర్త్ డేనా లేపోతే హ్యాపీ బిలేటెడ్ బర్త్ డేనా లేదండి బిలేటడా అవునా అదే బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే విష్ యు మెని మోర్ హ్యాపీ బిలేటెడ్ చి బిలేటెడ్ హ్యాపీ పి బర్త్ డే రన గగా
విషింగ్ యూ మెని మోర్ బిలేటెడ్ హ్యాపీ బర్డే
చిమ్మచాలబెదడం
ఉ
ఏమొండి చిరాగా వేస్తుంది బర్త్ డే విసి పెట్టాలంటే చిన్న స్మైల్ ఇమోజి ఆది స్మాల్ స్మైల్ ఇమోజీ ఉండిది
కేక్ పెట్టండి చాక్లెట్
కేకు వద్దులేండి డబ్బలొఉంటాయి.
చెక్లేట్.
ఉమ్ ఏదో పెట్టా సారీ రా బర్త్ డే రోజు విష్ చేయలేక పోయా అదే రోజు విష్ చెయలేకపోయా ఇకాపోయను ఏం అనుకోమాకురా
ఉమ్
ఏమ అనుకోకురానాగాగా అంటె ఎర్లీ సారీ
హలో
ఆ చెప్పండండి ఇష్ పెట్టేసా ఏ మాటకు అమాట.
వీలాలు
ఇంకోడికి నిష్పడిత ఇంకోడు వచ్చి మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్మేటె పడుకోలేదా ఇంకా అనిమెసెజ్ పెట్టాడు.
గ్రూప్ లో పెట్టారా
లేదు. లేదు.
మరి
సప్రేట్ గానె
స్టేటస్ పెట్టారా
నను నాకు సపరేట్ గా మెసేజ్ చేసారండి
మరి ఇంకొక అతనికి ఎలా తెలుసింది మీరు విష్ చేసినట్టు
ఆహా తానతే తెలియలేండి నేను చెప్పుతూన్న ఇడికి మెసేజ్ చేస్తుంటే ఇంకోడు వచ్చి పుడుకోలేదా అనీ ఆడుగుతున. కరాడి
ఉ
మా. చేసాడు బాబు బర్త్ డే అబాయి బాబు కాదు ఒ ఒ
మీకు ఓటు హక్కు ఉందా
ఏంటండి
ఓటు హక్కు ఉందా మీకు
ఒల్డ్ బస్టాండ్
ఆ
లేదు
ఎందుకు లేదు
ఏమో నేన్ ఇంకా పెట్టుకోలా మరి హుమ్
మీర్ పెట్టుకోలేదా లేదంటే అప్లై చేయలేదా
అప్లై చెయలా నేను
ఎందుకు ఎందుకు అప్లై చేయలేదు
ఆ అదొక బద్ధకం
బద్దదన్ కా
బధకం బధకం
హ మరి చేసుకుంటేనే కదా ఓట్లు ఓకే